హలో
బన్నారా అండి
బావన్నామండి మీరు బావున్నారా
ఆ బావున్నం ఏం చేస్తున్నారు
ఏం లేదండి వాకింగ్ చేస్తున్నా తినేసి
అవునా భోన్ చేసారా
చేసామండి మీరు చేసారా తిన్నారా
మ్మ్ చేద్దం చేద్దమండి
ఏం తిన్నారు
నేను మేము ఇప్పుడే ఎగ్ రైస్ చేయడానికి ఎళ్ళాను
ఎగ్ రైస్ తిన్నారా
మ్ మీరు
నేను రాగి ముద్ద తిన్నానండి
అవునా ఇప్పుడు చేసుకున్నర్ రాగి ముద్ద ఇప్పుడు చేస్కున్నారా
ఏంటండీ
సాగి ముద్ది ఇ కుడు చేసుక్
అవునండి ఎప్పుడైనా నైట్ పూట చేసుకుంటాం హెల్త్కి మంచిది కదా అందుకే
అవును నిజమే ఎలా చేస్తారు మీరు రాగి ముద్ద
ఎలా ఏంటి అంటే అ మామూలు రైస్ ఎలా చేస్తాము అలా రైస్ పెట్టేసి రైస్ ఉడికిన తర్వాత రాగి పిండి ఉంతది కదా ఆ పిండి వేసేసి ముద్దలాగా చేస్కొని తినేస్తారనమాట
అవునా ఓకేఓకే
ఆ నువ్వెప్పుడు తినలేదా
ఆ తినండి ఆ బ్యాంగ్ కాకుండా ఇంకొకటి కొంత తెల్లగా ఉంటుంది
ఏంటండి
ఇప్పుడ తెల్లగా ఉంటుంది ముద్ద జొన్న ముద్ద జొన్న ముద్ద చేశారా అది కూడా మా ఇంట్లో చేస్తారూ హలో